హలో
హలో హలో
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది చెప్పు
బాగున్నారా అండి
ఆ బాగున్నా
ఏం చేస్తున్నారండి
మీరు మహన్ నగరం కుచ్చుతున్నాం
టిఫిన్ అయిందా అండి
అ
వాయిస్ ప్రాపర్ గా రాట్లేదు వినిపించట్లేదు
మీ టిఫిన్ అయిందా
ఆహా అవ్వలేదండి
అ తె
ఒ ఏంటండి
ఎమ్ చెయలేదమ్మ
ఏం చేశారండి టిఫిన్
ఏంటండి వాయిస్ క్లారిటీ లేదండి
ఇప్పుడు ఓకేనా
ఆ కొంచ్
మరి గాజులు గాజులెసుకుంటారా
ఏంటండి
గాజులు గాజులు
గాజులా
అ
ఆ అ ఏసుకోనండి నేను
కాదు ఎస్కుంటారా అంటున్నా
అహా లేదండి
ప్పుడు ఏసుకోరా
ఎప్పుడన్నా ఎటన్న ఎళ్తేనేనండి
ఎక్కువ ఎక్కువ ఎలా ఎలాంటి గాజూలెసుకుంటారు మట్టివా లేకపోతే స్టోన్వా లేకపోతె
ఇష్టమండి అవేనండి
అంటే ఇప్పుడు చాలా రకాలు వచ్చినై కదా గోవెజ్ గాజులు మట్టి గాజులు గాజులెసుకుంటే
ఈ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదండి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అని కశ్మీర్ బ్యాంగల్స్ అండి రైన్ డ్రాప్ బ్యాంగల్స్ కశ్మి శ్మిమీర్ బ్యాంగి ఆ గజ్జెలంటయి చూడండి
ఆ అవునా
అయి గూడా బా ట్రేండ్ అవుతున్నాయి ఈ మధ్య
ఆ
మి కేమిస్టమండి
అ మరి అన్ని వాడతా అండి ఆ అంటే మ సారిగ
ఏంటండి
సారీ ఆ డ్రెస్కి మచింగ్ అయినై అ బాగిల్
మ్యాచింగ్ వేసుకుంటార
ఆ హెవీ వర్కు లైట్ గాజులు లైట్ వర్కు హెవీ గాజులు ఏసుకోవాలి
నా ఓన్లీ సింగిల్ సింగిల్ ఉంటాయి కదండి అవ్వైతేనే వెసుకుంటాను శారీ ఏసుకున్నప్పుడు ఫుల్ బ్యాంగిల్స్
అవునా
అదే అండి సీజెడ్లు వస్తాయి కదండి సీజెడ్లు
ఆ అప్పుడు చాలా చాల ఒకప్పుడు కొన్ని టైప్స్ అండి ఇద్ద చాలా చిల్లల్లో కూడా మాస్తు
అవునండి
మ
ఏంటండి
ప్లెయిన్ బ్యాంగీల్స్ అట్లా చాలా వస్తు
ఆ తక్కువ ఇప్పుడు అన్ని కొత్త కొత్తగా మోడల్స్ వస్తున్నాయి
ఆ
ఆండీ
చెప్పకదా
ఇంకా ఏంటండీ
బస్
ఏంటండీ
ఒకసారి చెప్పు ఆట గాదా
లేన ఏంటండి
మీరు మీరు ఏదో చెప్తున్నారు. కదా
ప్లెయిన్ బ్యాంగిల్ సార్ దాని గురించి
మేము తెచ్చుకోవండి వస్తారా లేకపోతే మములు ఇది కదా
వెస్ట్రన్ వేర్ ఏం ఏయను అండి ఒక చూడీధర్ చూ కప్టాప్స్ నాకు ఎక్కువ అది క్రాప్ టాప్స్ ఇష్టం అండి ఇంకా హాఫ్ సారీ చారిస్ టక్కన్ అది కట్టనీకిదా అది నాకు ఒక సారి చాల టైమ్ పడుతది
అఓ
మీరు బాగా ఏం ఏమి ఇష్టపడతారండి
కొబా ఆండీ సారీస్
అవునా అండి
హ్
అ
రెండో వ్యవస్థ దీనికి తగ్గట్టు వాటికేసుకుంటది.
అల గది మీరు
చెప్పాలండి పొం
అవున
ఆ చెప్పండి. ఆ ఆ ఆ ఆ
మీ వాయిస్ స్ట్రక్ అవుతుందండి.
వన్ డే హలో!
అవున
మీరు ఏం చేస్తున్నరు?
హలో
ఇప్పుడ్ ఏం చేస్తున్నార్ హలో!
హలో
విన్పిస్తుందా? హలో! హాలో! హలో! హాలో! హలో విన్పిస్తుందా అన్ హలో! హలో విన్పిస్తుందా అండి ఇప్పుడు
ఏంటండి
విన్పిస్తుందా అండి
వినిపిచ్చట్ల
ఇప్పుడు
హలో!
విన్పిస్తుందా?
ఆ వినిపిస్తుం
టీ తాగారా? టీ అయిపోయిందండి.
ఉంటాను.
టీ తాగారా అండి?
పొద్దున్ దాగ అండి.
టీ తాగారా అంటున్న నన్
లేదండి ఇంక తాగలేదు తాగాలి.
అవునా అవును తాగుతున్నారు మ్ మ్
మీర్ తాగారా?
ఇంకా
ఆ
ఇంకా తాగలే అండి తాగాలి
తాగలేదా ఏమండి
హ్మ్ మా వాళ్ళు లేవ మంటే లేవట్లే అన్ హ్మ్ హ్మ్ హ్మ్మ్
సరే అండి ఇంగుంట
ఆ సరే అన్ ఆ